హలో హలో మమత హలో హాలో యేంచేస్తున్నావ్ ఉ ఇయ్యాల డ్యూటీి కీ పోలేదా
డ్యూటీ కీ పోలే ఇయలా మహిళా దినోత్సవం కాబట్టి ప్రోగ్రామ్ చేస్తున్నాం
ఉహ్ ఎక్కడ సెంటల్ చేతాలు
అంగన్వాడి సెంటర్
ఆ మనం మాట్లాడుకోవాల్సింది పది నిమిషాలు మాట్లాడుకోవాలి మరి
మాట్లాడు మాట్లాడుకుందాం
తిన్నవ అన్నం
తిన్న
ఎం కుర్ర
దొండకాయ
ఆ ఏమన్నా విశేషాలు అడిగేటివి ఉన్నాయా నన్ను
మహిళా సంఘంలా నీ పేరు అస్సలే అయితలేదు ఎందుకు కావచ్చు
ఎమ్ సైట్ ఓపెన్ యితేలెడ్ కవాచ్ అందర్ది అయింది ఆ ఆరోజు ఆధా ఆధార్ కార్డు లింకు పెట్టాం కదా
పెట్టినా కానీ అసలు తీసుకుంటలేదు అది ఎట్లా చేసుడో ఏమో
ఒకసారి సార్ని అడగకపోయినవ్
సార్ని అడిగినా ఆఫీసు పోయి చేపించిన ఆపరేటర్ తోటి చేపిస్తే కూడాయి లెడ్ డిలేడ్ ఐతలేద్ ని పేరు
ఆ హ
మహిళా సంఘం మీటింగ్ ఎప్పుడు పెడతారు మరి
ఏమో మా గ్రూప్ వాళ్ళు మరి ఎప్పుడు అనుకుంటారు ఏమో మమ్మొన్న కాల్ చేసింలు గాని
ఉ
అందరు ఊర్లలో లేరు
మరి మల్ మరి మల్లెప్పుల్లో తీస్ కుండ్రు పది లక్షల్
ఏమో మా గ్రూప్ వాళ్ళు సప్పుడు జేత్తలేరు కద మరి సైలెంట్ అయిపోయిళ్ళు
మా గట్లుంటే ఎట్లా ఎట్నో ఇట్లా ఆఆ చర్చలు చేసుకోవలె తీసుకుంటామని డిస్కషన్ గావాలె మీటింగ్ పెట్టుకోవాలె మాట్లాడుక్ పోవలగానీ గట్లుంటెట్లా
అందరు కొంచెం పని రేంజ్ రాలే గదా అందుకే యేమోద్దన అంటాల్ ఇప్పటికే ఇరవై వేలు ఎత్తుకుంట్ టె అవే కష్టంగా కడతాలానుకున్ టాల్ మయిళ సంఘం మ మహిళల దినోత్సవం గురించి చ్ ఏం మాట్లాడతాళ్లు మరి
ఫోగ్రామ్ మహిళలందరూ కలిసి ఫోగ్రామ్ సెలబ్రేట్ చేసుకుంటారు.
హా
కేకు కేకు తెచ్చి కేకును కడ్ చేయడం
ఉహు దేంతోని తయారు చేస్తాలు మరి కేకు
బాలమృతం
ఆహా చిన్న పిల్లలదా
చిన్న పిల్లల బాలామృతం తోటీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటానం.
ఆహా టేస్ట్ బాగున్నదా మరి అంటే అల్ల హా బా లామృతం దంట్లా ఏమేమి పప్పులు గలుస్
అన్నీ ప్రతి ఒక్క పప్పు దినుసు కలుస్తది అందులో
మ్ హు
పల్లీలు చెనిగెలు పుట్నాలు
ఆ మినపప్పుూ కంది పప్పు అవ్వేనా
ఆహ అ అవన్నీ కలుస్తయ్ అందులో
హు హు ఏ విధంగా చేయాలనుకుంటాన్ చేయాలనుకుంటున్నరు మరి
ఏంటిది ఫోగ్రామా
ఆ
ఏ విధంగ ఏముంది అందరూ లేడీస్ ని పిలిష్ షి చేయడమే ఫోగ్రామ్
ఆహ్ ఇంకా అహ్ మా అంగన్వాడి టీచర్ మమ్మల్ని ప్రోత్సహించడానికి విలుస్తాంది. అందుకే ఇంకెవర్ రాలేదని చూస్తున్నం.
అవునా మా సెంటర్ల అందరం వచ్చేష్ణం ఇగ ఫోగ్రామ్ స్ స్టార్ట్ జేయ్యాలి
హ్మ్ సమ్మర్ గదా ఇప్పుడు ఎవరు ఇండ్లలనే ఒండుకొని ఉంటాల్లు
ఆహ్ అందరు పనికెళ్తారు గదా ఇంకా ఆఫ్ డే పనయ్యింది మద్యాహ్నం వస్తారు ఇగ వాళ్ళు రాంగనే ఫోగ్రస్
పిల్లలు మంచిగా. స్టడీ ఏం చదువుతాంది ఇప్పుడు.
ఆ పాప బాబు పా పాఅబ్బాయి సిక్స్త్ చదువుతాండు. అమ్మాయి ఫోర్త్ చదువుతాంది.
ఉహూ. స్కూల్లా బాగా స్టడీ మంచిగా చెప్తాలేటన మరి.
ఆహ్ స్టడీ బానే ఉంది.
పాలక్ వాలక్. కూడా ఇంగ్లీషు నేర్పడం కూడా చెప్పండి.
ఆహ్ ఆహ్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు బా స్కూల్లా ఇప్పుడు తెలుగు మీడియం అయిపోయి ఇంగ్లీష్ మీడియమే కదా చెప్. చెప్పేది.
ఉమ్.
ఉమ్ అల్ల స్టడీ నడుస్తుంది బానే చెప్తుంరు సార్. వాళ్ళు కూడా పిల్లల్ని బానే ఎంకరేజ్ చేస్తారు.
ఉమ్. ఏమైనా సౌండ్ వినవడుతుందా.
ఏం సౌండ్ ఇనవడట్లేద్.
ఉమ్ ఉహూ. ఇంకా ఏంటి విశేషాలు.
మీరు తిన్నార అన్నం.
తిన్నం.
ఉమ్.
ఉమ్. మీ హస్బెండ్ ఏం చేస్త మీ హస్బెండ్. వర్క్ ఆ ఏం వర్క్ ఏం లేదు ఇగ ఇంట్లా పిల్లల్ని పట్టుకొని ఉండడం ఇదే కార్యాయాప్. గురించే చేసుకుంటాను.
ఉహు. కార్యయాప్ ద్వారా మనకు. చిన్న చిన్న ఖర్చులేళ్ళడానికి మంచిగ ఉంది కదా అవకాశం.
అవునవును. మంతి మంత్లీ మంత్లీ ఉంటే బాగుండు ఇంకా.
ఆహ్ మంత్లీ మంత్లీ చేసుకదా సార్ వాళ్ళు బాగుండు అసలు.
ఉమ్. ఇంతకు ముందు కూడా అసలు మస్త్ అనిపించింది ఆ టాపికు కథలు. అవి ఇన్నప్పుడు డబ్బులు మంచిగ వడ్డయ్.
ఉమ్. బావున్నది అప్పుడు.
అదే రొటీన్ అయితే బాగుండేమో అట్ల చాలా మంది మనీ కోసం.
ఉమ్.
చేస్తాలే మా ఫ్రెండ్ చేసింది ఆ కార్యాయ్యాప్ మా పిల్ ఆ మా ఫ్రెండ్స్ కి అందరికి చేయాలి. అని ఆమె కూడా కొంచెం రిక్వెస్ట్ తీసుకొని అడిగిందాది.
ఉమ్.
ఉమ్ చెప్పండి ఇంకా.
ఉమ్ ఇంక ఏమి మనత్. తోటలు పత్తులు ఎరడం అయిపోయిందా. తోటలు పత్తులు ఎరడం అయిపెయిందా. ఆగు గింత సేపు అన్నది ఆరు నిమిషాలు ఆయె పాపోయ్ లెక్కని పేద్దగ రాయాలి అయితే స్టోరి ఆల్రెడీ పాట సాంగ్ గిట్ల అవన్ని రికార్డింగ్ అయినయ్ ఆల్రెడీ అన్ని ఒత్తంది రీసౌండ్ టాస్క్ నీది ఒకటి అయిపోయినట్టు కనబడుతది సుడూ.